హ హాయ్ అండి హాయ్ అండి.
ఆ నేను ఎప్పుడు సూపరే అండి. ఆ
అట్లే కదా అట్లు ఉండడం మే కావాల్సిందండి.
అవునవునండి.
ఏంటండి ఇయ్యాల పండగ కదా టెంపుల్ కి వెళ్ళొచ్చారా.
ఆ వెళ్ళొచ్చానండి మన సాంప్రదాయం కదా పొద్దున్నే ఇట్లా చర్చిలో టెంపుల్లో ఏదో ఒకటి ఏ పండుగ అయితే ఆ పండకి మనం వెళ్ళి రావడం.
అవునండి. మన చీరకట్టే సాంప్రదాయం అండి ఇప్పుడు ఈ ఫారినర్స్ కూడా చీరకట్టే కట్టుకుంటున్నారు.
అవున అవును ఎవరు అందరు చూడు ట్రెడిషనల్గా ఉన్నాక ట్రై చేస్తున్నారు అమెరికా వాళ్ళైనా వీళ్ళైనా వాళ్ళు రీల్స్ చేయడం కానీ ఇతే చూస్తూ ఉన్నాం యూట్యూబ్ లో వాళ్ళు కూడా శారీస్ కట్ట. ట్ంటున్నారు ముగ్గులు వేసుకోవడం శారీస్ కట్టుకోవడం. కళ్ళాపు జల్లు ప లాంటి స్తున్నారు
అవునండి ఇప్పుడు సాంప్రదాయం అంటే మన తెలుగు పండగలలలో ఇటు ఉగాది పండగ బాగా గుర్తొస్తదండి.
అవునవును చెప్పండి చె దాంట్లో అన్ని ఎస్తరు కదండి. అన్ని టేస్ట్లుంటాయి కదా.
ఆ బివుగా ఈ పండగలో షడ్డ్రుచులు అంటారు కదా ఏడు రుచులు ఉంటాయి. ప్చ్ అంటే మా సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది కదండి.
లేదండి ఇప్పుడు చూడండి కష్ట సుఖాల్లో ఇప్పుడు తీవీ అన్నా సుఖం కష్టం అన్నా చేదు. అట్లా ఏవైనా అన్నీ ఉంటే మన లైఫ్ లో బాలన్స్ చేయాలని అర్థం కదా.
అవునండి అవును. ఒక్కటి ఇదొ ఒక్కటే కాదండి ఏ ఫస్ట్ ఏ వర్క్ చేసి స్టార్ట్ చేసే ముందు కూడా కొంతమంది ఏంటి ఆ ఆనవాయితీగా ఇప్పుడు ఆ వినాయకుడికి పూజ చేయడం అట్లా చేస్తా ఉంట కొంతమంది
ఇ అవునవును దేనికైనా పేరు నుండి ఏ ఇల్లు కట్టుకున్నా కొత్తది ఏం తీసుకున్నా ఇట్లా పెళ్ళిళ్ళైనా ఏదైనా ఫస్ట్ వినాయకుడు పూజ చేసాకేే వేరే వాళ్ళకి పూజ చేస్తారన్నమాట. ఆ విఘ్నేశ్వ ఆ అట్లా అన్నట్టు
అవునండి ఇప్పుడు కొంతమంది అం ఏంటంటే ఒకప్పుడు ఎవరైనా ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళండి. చాలా మయ లేదు చేయడము భోజనం పెట్ట పెట్టడం అనేది ఆరవయితే వచ్చేదండి కానీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎలా ఉం ఉన్నారు అప్పుడున్న అంత ఇప్పుడు ఉన్నట్లే కదండి.
అ
ఇంకోటండి మనం పెద్దల పట్ల చాలా గౌరవంగా ఉండాలని పిల్లలకి మనం కూడా చెప్తూ ఉండాలని మన సా సంప్రదాయాల గురించి కూడా చెప్తూ ఉండాలి పిల్లలకి అంటే ఏంటంటే అండి ఆ పెద్దలు ఆ పెద్దల పాదన్న నమస్కరించడము వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అలాంటి తీసుకుంటే బాగుంటదండి
ఇప్పు దండం పెడుతున్న
అదండి ఒకప్పుడు మన సాంప్రదాయాలు మనం మర్చిపోద్దండి మన పిల్లలకి మనం చెప్పాలి ఇలా జరి ఇలా ఉండాలి అలా ఉండాలి మనం చెప్పాలండి
అవునవును
ఓ ఇదొక్కటే కాదండి ఏమో వరలక్షం రాతాయి వన్ లక్ష శతం ఐడియా ఉందండి మీకు
ఆ ఉందండి మొత్తం పసుపు తోటి పసుపు బొట్టు పెట్టి ఇల్లంతా అలంకరించుకోవడం గడపకు పూజ చేయడము బంతి పూలతో అంతా అమ్మవారిని డెకరేషన్ చేయడం ఉందండి
అట్లా కూడా ఎప్పుడు పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళ ఆ మనకి మంచిగా మంచిగా కలిసి వస్తదండి
దవి కటాక్షదాన్ని జరగా మాకి
అవునండి అవును ఇంకోటండి అప్పుడు పెళ్లి పెళ్లి పందిలు గాని తరబరాలు గాని చాలా హడవుడిగా తోరణాలు కట్టడం అక్షంతలు ఇయడంము అంటే ఆ యొక్క ఒక్కొక్క గట్టల్ని చాలా ము జంగా చేసేవాళ్ అయిపోయింది ఇప్పుడు క్యాటిరింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు డబ్బులు ఇచ్ఛేస్తే వాళ్ళు చేసేస్ తున్నారు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు ఐదు రోజు పెళ్ళిళ్ళలా చేసేవాళ్ళు
ఆ
ఇప్పుడేంటండి అదే టైంకి వచ్చే అదే రోజు వెళ్ పోతున్నారు
అంతా వన్డేనే అండి ఉట్టిగా ఆ టైం కి వచ్చి అక్షింతలేసిపోవడమే
ఆ ఇప్పుడు ఏంటి ఇప్పుడు చికెన్లు మటన్ వాళ్ళు టిఫిన్ ప్లేట్స్ ఇప్పుడు ఫుడ్ పెట్టే ప్లేట్స్ అయన్నీ వచ్చాయి పేపర్ ప్లేట్స్ అన్ని వచ్చా కానీ ఒకప్పుడు అండి మన అరిటాకు భోజనాలు అరిటాకు లో భోజనం చేసే వాళ్ళం పండగల గాని శుభకార్యాలకు గానీ అలా చేయడం వల్ల ఏదైనా ఒక దే స్వీట్స్. ఆ స్వీట్ ట్స్ గానీ బూరలు గానీ పాయసం గాని, అన్నీ చేసే వాళ్ళం అండి.
నోరు తీపిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్ చెప్పండ్
మనం ఎక్కడికెళ్లినా గానీ మన స్ సాంప్రదాయం అనేది మనం మర్చిపోవద్దండి. ఆచారాలు సాంప్రదాయాలు అనేది ఒక ఉగా ఒక్క ఉగాది అని కాదండీ ఇపుడు సంక్రాంత్ ఉంటది కదా మూడురోజుల పాటు పండగుంట్ ఉంటది గదా ఆ పండక్కూడ చా చాలా బాగా జరుపుకుంటాం అండి మేము.
ఆ ఇప్పుడూ
ఏ పండగలో ఐ నా గానీ ఏ పండగలో అయినా గానీ మన సాంప్రదాయక పరంగా అంటే వాయిస్ అర్థం కాదు
సోమా
హలో
మంచి సంప్రదాయం రెడీ పోతారండీ. హలో
అవునండి అవును ఇప్పుడు తరతరాలుగా తరతరాలుగా మన పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదండి వాళ్ ఆచరిస్త స్తూ మనకీ పద్ధత్ తులనే చెప్తా ఉంటారండీ.
అవును ఇప్పు శారీస్ ఏసుకుంటే మన సాంప్రదాయ బొట్టులు పెట్టుకోవడము, మళ్ళీ కాళ పట్టీలు గాని, చేతు గాజులు గాని, ఇట్ల ఏసుకుంటా ఉంటే నిండుగ ఉంటది సాంప్రదాయంగా చూడడానికి కూడా బాగుంటది అనమాట గుడ్ల కాడికిపోతా ఉంటారు కదా. పూజలైనా గుడ్లైనా అక
మీ వాయిస్ కట్ అవుతుందండి
బతుకమ్మ ఆడేటప్పుడు అడోళ్ల్ని చూశారండి.
ఆ చూసానండి అందరూ కలిసి ఒక దగ్గరా గుంపుగుండీ ఆ మంచిగ బతుకమ్మని పూలతో డెకరేట్ చేసుకొని రకరకాల పూలతో డెకరేట్ చేసుకొని అట్లా చేసే వాళ్ళు.
అదే అండి ఎంత నిండుగ కనిపిస్తు
అవునండి ఇప్పుడూ అ ఎవర్ ఏ డ్రెస్ ఏసుతున్నా గానీ ఆడోళ్ళకి అంత మర్యాద ఉండదు గాని, ఒక చీరకొట్టు చీరకట్టు కడితే, వాళ్నీ చాలా జా గౌరవంగా చూస్తారండి ఎవరైనా.
అదే అండి మనం చూడడానికి హుందాగా ఉంటది. బ్యాంగిల్స్ కూడా చేతికి ఇప్పుడూ మట్టి గాజులు ఏసుకుంటే నిండుగా అటు ఇటు నిండుగ ఉంటది ఏ ఏ శుభకారమైనా ముందుకు బ్యాంగిల్స్ ల్సు బొట్ బొట్టు గాజులు ఇస్త ఇస్తా ఉంటారు కదండి
అవునవునండి
ట్టు కుంకము గంధము ఇలాంటిని రాస్ స్తరు కదా
చ్చే
ఆయన్ని మన సంప్రుదాయానిక్ కి నిదర్శనంగా అన్మాట్
అవునండి అవున్ ను ఇప్పుడు మ్మ్ అప్ అవునండి ఒకప్ప్ ప్పుడు మన నాన్నమ్మోళ్ల టైమ్ లో వాళ్ళు ఎప్పుడు, నేన్ చేతి నిండా గాజులు వేసుకునే, వాళ్ళండి కానీ ఇప్పుడు ఏంటండి. జీ అసలు అటొక్క ఇటొక్క గాజు కూడా ఎక్ క్కడ కనిపీయట్లే లేడీస్ చాలా మంది వరకు ప్చ్ అప్పుడు డజన్ గాజులు వేసుకునే అలా ఉండే వాళ్ళన్ టండి అవునవునండి
ఫౌండేషన్ కి జనరేషన్ జనరేషన్ కంత
అవునండి అట్ మనము మనసా అట్లాస్ తయారై కాని మన తాయారయినా గానీ మన సాంప్రదదాయం అయినా మర్చిపోద్దండి మనం
నాలుగైదు దండలు వేసుకోవడం గాజులు కూడా అటు ఒక డజన్ ఇటు ఒక డజన్ గాజులు వేసుకోవడం కాళ్ళకు నిండుకు పట్టీలు గాని కాళ్ళకు పసుపు గాని నుదుట బొట్టు గాని తల్లో కూడా ఇట్లా ఫోర్ హెడ్ మీద కూడా తల మీద కూడా ఇట్లా కుంకుం రాసుకో గాని ఇట్లా రాసుకుంటా ఉండే వాళ్ళు
ఈది పొద్దున్న లేసు మ తలంటూ చేసుకుని గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకున్నాకే వంట చేసేవాళ్ళంటండి డైలీ రోజు మన అమ్మ చెప్తా ఉంటది రోజుంత ఇంత అంటే ప్రతి రోజు గ్యాస్ కడుగుతూ ఉండే వాళ్ళంటండి గ్యాస్ని కడిగిన తర్వాతకి అప్పుడు ఇప్పుడు తర్వాతిక వంట స్టార్ట్ చేసే వాళ్ళంటండి
ఓకే ఓకే అప్పట్లో అన్నిటి
అవునండి పొయ్యకి అండి నే అనేది పొయ్యి చుట్టూ బొట్లు లాగా పెట్టి
ఓహో అలికేవారు అంటున్నారా
ఆ బ అలికి ఇంటి ముందు కూడాండి ఈ తోరణానికి కూడా అలికి అలికి దాని మీద ఎర్రమట్టి పెట్టేవాళ్ళు
ఓకే ఎర్రమటి రాసి దానీ మీద ముగ్గు వేసే వాళ్ళు కదా తెల్ల ముగ్గు
అవునండి అవును అవును అక్కడక్కడ అక్కడ వాకి ఇట్లుండి అక్కడక్కడ వేసుకునే వాళ్ళండి
ఆ చాలా ఇప్పుడు ఒకటి చెప్పాలండి ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి మన జనరేషన్ నుంచి కూడా కొంచెం కొంచెం నేర్చుకోవాలి మనం అత్తమామలు నుంచి అమ్మ నాన్న నుంచి కొంచంమంది పిల్లల్ నేర్పియడానికి కూడా ఉండాలి. ఇప్పుడు వోళ్ళకి ఏమి తెలేదు. అంత కొత్త కొత్తగ ఉంటరు. అట్లానే సన్ క్రాంతి పోటీలు పెడతాన్నాడు. ఈ ఏరియాకి మద్ ర్చ్ కోకుండా మగ్గుల్ను గుర్తుపెట్టుకునే లాగా
అవునండి. ఏదైనా ఏ పండగలైనా గానీ మనం పొద్దున్నే తల్లంట్టు జేసుకొని పూజ చేసిన తర్వాతకి స్టార్ట్ చేయాలండి. ఆ కూడా ఫస్ట్ మనం ఫస్ట్ ది, ఆ కూడా ఫస్ట్ మనం పెద్దవాళ్ళుకి పెట్టాలండి.
ఫోటో ముందు పెడతారు. కదండి. వాళ్ళకి ఇష్టమైన భోజనల్లా అన్నం ఒక్కొల్లు, ఇట్లా కల్ పెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళకి తీసాక తింటా ఉంటారు. అవును
ఆ స్వీట్ అయినా ఏం చేసినా, కాని మనం ఫస్ట్ వాళ్ళకి పెట్టి ఆ వాళ్ళకు, బాగే పెట్టి మనం తింటే చాలా మంచిదండి. దేవుడు కూడా కొంచెం
దేవున్డ్, దేవుకి నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా అండి. మనకి మనకీ ఏం చేయాలంటే వేరే గిన్నెలు పెట్టాలండి. నైవేద్యానికి వేరే గిన్నెలు మనం వంటకి వేరే గిన్నెలు పెట్టుకోవాలండి.
అవునవునండి. అప్పుల్లో కూడా కుండలలో వంట చేసేవాళ్ళండి. మెయిన్ ఇప్పుడుంటే రాగి ఈ పాత్రలో వచ్చాయి. కానీ అప్పులో కుండల్లో చేసేవాళంటండి. వంటా స సరే అండి. మరి సరే అండి. మరి ఓకే అండి.
ప్చ్